హలో హలో
ఆ హలో
అమ్ పేర్లు చేప్పుడేమో
ఆ
అయితే మా అత్తమ్మ ఇదింటికే లేపితండే లేచి హాస్పిటల్ పోదాం వండు అని అంటాను లేపుతాండే అంటే పోయింది అది అని లేపుతండే లేపితే నాకు సాయతము అయితేలే అస్సలు లేబుద్ధి అయితలే మా మామా నువ్వు వండిపోరాద అని అన్నాడు నిన్న సాయంత్రం నిలబడి నిలబడి నాకు కాళ్లు బాగా గుంజుతన్నాయి అంటాంది.
ఉహు మరి ఎమ్ వంట చేసుకు
ఆమె వండింది ఇలా కాకరకాయ కూర నేను అన్నం వండినా నా కొడుకు ఉప్మా రవ్వ వండినా అదే తినిపించిన ఇంగ బయట పని చేసుకున్నా నేనూ అయితే మా మామ అంటానుగాద హాస్పిటల్లో ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేత్తే ఇంటి కి తీసుకుపోతామ అని అన్నాడు ఇంటికి తీసుకోవద్దాంటే వినన్నాగా ఎందుకైనా మంచిగా మళ్ళ కోడలు ఉండమని ఉండమని అనే లేదు అని అంటడాని ఈడ ఉంచండి నేను చూసుకుంటా ఒక నాలుగైఐదు రోజులు లీవ్ పెట్టి చూసుకుంటా తర్వాతికి మంచిగా అయితే డ్యూ ఇ పోత అని నేను అన్న అంటే ఈ రూమ్ చో ఇడొద్దు మా ఊరికే తీసుకుపోతాము మా బిడ్డలు వస్తారు అని అంటే ఆ బిడ్డలు ఎన్ని రోజులు చేస్తారు ఆమె వత్తే తిడుతాది ఈమె వత్తే తిడుతాది మీ ఇల్లు మీరు చూసుకోక మీ అమ్మని చూసు కుంట అంటది ఎన్ని రోజులు చూసుకుంటారని నను అన్న అంటే ఆవు ఐదు రోజులు వత్తాది అప్పటివరకు ఇవ లే వసినాడు కాదా అనిని మా మామ అన్నాడు అంటే నేను అన్నగా మరి ఊళ్ళో చూసిన వాళ్ళందరూ అట్లా అనుకుంటారా ఉన్న కోడలు చేస్తలేదు బిడ్డలు వచ్చి చేస్తాలని అన్న అని నేను అన్న అంటే మీ రూమ్ లో తీసుకొచ్చినాం అనుకోం మంచం లేదు మళ్ళా వాళ్ళొక్కరూ వీళ్ళొక్కరు వస్తా ఉంటారు. చుట్టాలు చుట్టానికి ఓనరు ఓడవరు అని అన్నాను. అవును మామ్మ ఓనర్ అయితే ఓడవరు మాతో లో ఓనరోడు ఓర్త లేదు
అవును నిజమనే అల్లు ఇల్లు వత్తర్ కదా చూస్తా అందకు
హు అది కరెక్ట్ కదా ఒకవేళ చూసుకోబోతే అని అనుకున్నా నా మంచి ఆ
హు తీసుకుపోనితీ హు వాళ్లు రాలేరు అర్షుకోలేదంటే అనుకొని
హేమన్ తగ్గిందా ప ప మాారిపో ఎక్కడ మాకాడ
ఆ బొమ్మల్ ఆ
అక్కడిక్కడ చత్తా వస్తూ ఉంటుందంటే అది కూడా కరెక్ట్ కదా మళ్ళా బోన్ రేట్ ఓన్ అది మళ్ళ అక్కడ అక్కడ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళ ఏమన్నా అంటదని నేను కూడా సరే అని అనుకున్నా పోనీ నాకేందవ్వా లొల్లి ఒకవేళ నా నోటీస్ పీరియడ్ అయిపోయేదాకా అట్ల ఇట్ల గోస చేసి మా అమ్మకాడ ఉంచుతా ఈ మూడు నెలల పైసలొత్తే ఆ పటీలు ఆ చిన్న కమ్మలు విడిపిచ్చు
ఆ ప్ ఆ విడిపిచ్చుకో
ఊరికే వాళ్ళ తోటి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టాలి వాటికి ఇంట్రెస్టే కట్టలేదు
కట్టుకొని ఒక్క నిమిషం లైన్లో ఉండే
హ్మ్
ఓయ్ నీ ఫో నియ్యవా చిన్నుకు
ఆ ఏమన్నా ఫోన్లు బాగా అర్జెంట్ అయితే తేచ్చిత్తా గాని
ఇయ్యాల
ఇక్కడ ఇంటి ముంగటనే పని బిందు కాని నాకు పని ఉందంటే ఆమెతో ముచ్చట పెడతానా ఇప్పుడు ఆ మ
ఆ కూళ్ళు నాకు పైసలు ఇప్పటిదాకా ఇయ్యలేదే ఎంత తిట్టుకుంటాల్లో
ఆ తిట్టుకోకపోతే ముద్దు పెట్టుకుంటారా మరి
మ్మ్
తిట్టుకుంటారు ఖచ్చితంగా
ఏమో వాళ్ళకే తెలుసు
మీ దస్ ఇస్తాంది కదా
తిన్నాడా మరి నీ కొడుకు
కాదూస్ చూడవానేే ఆ కాకి ఇగో ఆపిల్ ఆపిల్ హలో
ఆ తిన్నడా మరి నీ కొడుకు
ఆ పొద్దున్నే అన్నం పో పేసినా పాప స్కూల్కి పోయేటప్పుడే ఇద్దరుకి తినిపిత్తా ఒకటేసారి మళ్ళీ ఒక పది పదకొండు అయినాక మళ్లీ ఈయనకు తినిపిస్తా ఆకలి అయితేనే తింటాడు లేకపోతే తిన్నాడు
నా కొడుకు పాలు ప నిమిషాలు కూడా వేడి చేయలేదు కోన వచ్చిన తొందరగా మోసం పోతాడు
నియ పైన పో
టైం లేదు వాడు తొమ్మిది ఇంటికిది వచ్చిండు పాలు కాగబెట్టేసరికి లేట్ అయింది
ఆహా ఆయన మనం కొన్ని వలు
పొద్దుందాంక దాగడానే కొన్నిది ఎత్తేట్లు సరిపోవు
మరి అబ్బాయితే కొనపోదు వేడి చేసి ఒక్క రోజు మందం అట్లా పెడితే అట్లాంటాది పిల్లలకు
బయట ఇక్కడైతే అమ్ముతారు చాయ్ అమ్తారు పాలు అమ్మరు
పాలు కూడా ఇప్పుడు ఆస్పటాలడు ఎల్వరన ఒక పాలు చాయ్ రెండు పోతారా ఓన్లీ చాయ్ పోతారా
ఇక్కడ హాస్పిటల్లో పర్న్నా
ఉహుమ్ కష్టమే బాబన పక్కను డ్యూటీకి పోవాలి అంటే
అంటే కాష ష్ట మర్ లే ఎక్కువ వస్తు ఇబ్బందికరలుు ఒకరోజైగా రేపటి నుండి తీసువాలి ఇపర
ఉమ్
పన్నెడు వరకు పన్నెడు వరకు పన్నెండు వం కూడా నాలుగుఐదు ఇంటికి ఎత్తం సౌండ్ చేయం లేకుంటే సౌండ్ ఏం లేకుంటే మంచిగా పడుకుంటుండు
ఆహా
అ
మరీ ఆడ ఏడ పనుకోబడతవ్
ఏ ఇద ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది ఆ టేబుల్ మీద వంకోగట
ఉమ్ ఆ టేబుల్ మీద వండుకోవట్టు అలా అనక ఎమనాటు ఎక్ప్పై వచ్చినార మ తీసుకొచ్చినవా
ఇ తిరుపిసి వరకు వచ్చినారండు క్రిపాట్లు ఒకటి రెడ్ కలర్ చిప్స్ ఒకటి మోంగ్డాల్ అవే తిన్నాడు వాడు హే హే హే ప్యాట్ కోచి మాధ్యనం నుంచి ఇథా
హంగా తి
నువ్వు కూడా తెలుసానే మా ఇందు వల్ల అయినా రోజు ఆటో దలబతాడు రోజు రెండు వేలు ఖచ్చితంగాది ఇస్తాడు ఆవి మళీ మా చెల్లకే ఇయాలి
ఆ
మా చెల్లకే ఇస్తాడు సాయంత్రం మళ్ళ మా చెల్లకి లెక్క అప్ప చెప్పకుండా మా చెల్లలు బతుకని ఏదయనా మళ్ళా ఆయన వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్మునికిడు మా చెల్లెకే ఇస్తాడు అన్ని ఇచ్చిన కూడా అది నా సెకండ్ ప్రెగ్నెన్సీ వద్ద అని బాగా కూడా పెట్టుకున్నా తెలుస వాళ్ళ ఆయనతోటి ఆ మళ మ చాలో రూపాయ కెర్చు పెట్టదు మళ్ళీ అళ్ళ నుండి సబ్బులు లేదు ఒక పది రూపాయలద కొనుక్కొతుది అప్పుడు అయిపోతే అప్పుడే కొనుక్కతుది నెలకొక్కసారి దేరు వాళ్ళు ఆ అన్ని డబ్బులు ఒక్కసారి వడిసినట్టు అనిపిట్ కద ఏమై
లేదు మా ఆయన ఒక్కటే సరివుతుదడిది సబ్బులు వయి సబ్బులు మక తక్క్క నలల ఎన్ని సబ్లోడ్తుయ
అన్నీ మనీ ఒకసారి ఖర్చు పెట్టొద్దు అని పది రూపాయల సోపు ఒకటి పది రూపాయల సోపు ఒకటి తెతుొద్దం సమషలా
ఆమగ్రటనే
మా అమ్మ ఆడు ఉంటే మా అమ్మ కాడ అమ్మా నువ్వు ఉన్నందుకు నాకు పైస లీవ్ అనే అని తీసుకున్నదట పదిహేను వందలు
మము
మస్తు తెలివ వచ్చింది మ చెల్లకి ఏమనుకుంటాను
మ్ మీ మమ్మీ దగ్గర ఉంటే పైసలు తీసుకుంటుద అనే
వాళ్ళ ఆయన ముంగట మాట పడద్ వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మకు పెట్టడు కదా
ఆదే ధ వాళ్ళకిట్ ఒకేళ్ళకి పెట్ ఈమె పెట్టని ఇప్పుడు మీరు వేనాని ఎమ్ అనా
ఇప్పుడు మా వాళ్ళ అమ్మ వాళ్ళ మర్దికానే ఉంటది వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజే వాళ్ళు ఊకే సూసైడ్ చేసుకుంట నికి బాగా గొడవలు పెట్టుకుంటాారు
ఆ ఆమె మా బల్డింగ్ మించెల్దు అంటదట ఆయన ఏమో కత్తి పట్టి కోసుకుంటా అంటాడాట చెప్పింది చెప్పింది ఆ ఈ కాల్స్ మాట్లాడినప్పుడు ఇవే మాట్లాడడం మొత్తం
అదే అట్నేనండి ననే దోల్లేదు హాస్పిటల్ తీసుకుపోతున్నా నా కొ హాస్పిటల్ ఏం రోగాలు ఎవడుకునేదలో అందరు ఏ లేదేదో అని నా కొడుకు నా అన్న అనుకు
వద్దు వద్దు వద్దు ఉ ఏంగా ఉండండి మల్లా ఆపరేషన్ జెతే అప్పట్ల రెండు రోజులు ఉంచుకుంట్రో, మీ మమ్మీని రమ్మను ఒక నాలుగైదు రోజులు
రా అంట ఒత్తు లేదు నాకాడ దూలిపో అంటుంది.
ఆడద వోలితే ఆడ మీ మమ్మీ వద్దు గీడనే ఉండాలి.
అదే అంటంటే ఒ నాలుగు రోలు వచ్చి ఉండి పోవే నైను డ్యూటీ చెయొచ్చు అంత వరకు కాన అంటే నువ్వు నాక్కడనే దోల్పో అంటాన్ని
ఆ మీ ఆయన ఇద్దరులోకుంటారు నీకు ఐదు వందలు ఇస్త రావే అ నా నాను
నేను ఇత్తనే మా అమ్మ వచ్చినా కూడా కానీ మా అమ్మ రాదు.
అబ్బో మిషల చుశినవా పాపం
మా అమ్మమ్మ చెల్లకాన్నే ఇంకెక్కువ పైసలు దొబ్బితదే. వాళ్ళు ఆయన డ్రెస్సులు కొనిత్త అన్న కొనుక్కోదు. నాకెమేద్దు నీ బట్టలు నువ్వు పెట్టే అంట వాళ మా అమ్మనే కొని అంటది. ఒ కత మా చెల్ల తోటి ఏడ్చి సాదిత్తది ఎదున్న తెలుసా. మేముమన్న ఆలోచిస్తా మ చె ఫలాల్ స్విచ్ ఎ
ఆ
మళ్ళ పడా పండక్కి దాని బిడ్డ కు డ్రెస్ కొనాల మా అమ్మా అవు పోతే మళ్ళీ అ పోతే ఒక్కొతి పోదు వాల్ల ఆయన ఆటోలనే పోతది లేకుండా పోదు.
ఆహ
టోలేనే పోతది